ఆ ఏం ఏమంటానవ్.
ఆ మాత్రం ఉండాలే సే టెక్నికల్ టేక్ పిక్స్ అంటే నిన్ను చూసి నేర్చుకోవాల అన్నట్టుగా అంటాన్న మరి నిజం తెలియకూడదు.
ఆవు ఆ ముచ్చనైయితే ఫస్
కాదు కాదు మడు మను ఏముచ్చట
పండగ ముచ్చట మంచిగా చెప్పిన ఆ టైంకిత్తావా ఆ టైంకొత్తవు కదె లవ్వండి.
దానికి అదో ఒత్ ఒత్ వత్తదేవురో హోప్స్ పెట్టుకుని దానికి కొన్ని ఉంటాయి కదరా కొంచెం బతిలాడాలి. కొంచెం మంచిగా మా
ఆ హయి మనకాడ అయి మనకాడ సెట్టుగావు కదా మీనీప్ ఎప్పటి నుంచో చెప్తానా ఇది చానా నాకు గడ బతిలాడి ఇచ్చుకునుడు. నాకు నడవవవి ఫస్ట్ నాది నువ్వు మ్ బతి బతిలాడుడు ఒక్కసారి కూడన్ నేను బతిలాడను అసలు బతిలాడని ము ముచ్చేటనే రాదు నాకు ప్లీజ్ అని ము ముచ్చట రాదు నాకు ఆ బతిలాడిచ్చుకుంటా బతిలాడిచ్చుకుంటగా మీ క్ బత్ బతిలాడాలే నువ్వు తింటనేే తిన్ అంత నీ అన్నం ఒకవేళ నీ నీ అండ తెలుసా ఎట్లా అంటే తెలుసా నువ్వు నీ ఇంత వరకు అన్నం తినలే అంటా నీ ఆల్రెడీ రెండు మూడు రౌండ్లు తింటా ఇంటికాడ రొండ్ రొండు ముడ్ రౌండ్ తిని ఇంకేం తిన్లే అంటే నేను అన్నం తెలుసా
ఆ
అట్లుఉండది
అట్లుంటది కథ
మ్ వాళ్ళు వాళ్ళ ఏమ అనుకుంటారు. అయ్యో తిను అనుకుంటుంట్రూ ఆ అ అంత స్ అంత స్ అంత సీన్ ఉండదు. అసలు మనకడ ఏంది ఆల్రెడీ తీన్ నేను తిన్ ఏంది ఉండంది తినేలేంట అన్నం తిని తినలే అంట తిను అన్నం ముందే ఉంటది నాకు ఆ
బంద్ ఇవన్నియా నిన్ చూసి చనా నేర్చు కొల్ దా
నువ్వా
ఇప్పుడు నేర్చకోని ఏమ్ లాభం అయిపాయ్
ఆ అయిపాయ్ గన్ ఉ మరీ
ఇంకా అది ఇప్పుడు తిన్నా తినమనేట్లేడు తినకపోయినా నువ్వెందుకు తీనమనేట్లేడ అటే ఇటే మీరన్న మాట్లాడితే మడొ హాస్టల్ నుంచి వచ్చి పది రోజులు అయినా ఒక ఫోన్ చేయన ఒక మెసేజ్ చేయల వొరున్నారు
అ అట్లే ఉండాలక్క
మర్చి పోయినావా కట్టప్పా
ఎంటి
ఆహ
ఏంటి
ఆ మమ్మల్ని మర్చిపోయావా కట్టప్
మిమల్ని మా పోయే రోజు అన్న వత్తే అది నం మరణమే తప్పించి ఏం ఉండదు
డైలాగ్లు ఇన్స్టాగ్రామ్ లో చూసి బాగా అబ్బినట్టున్నాయిలే
ఏహే నాకది చి చిన్నప్పటి నుంచి కూడ వస్తాయి చిన్న చిన్నప్పటి నుంచి వచ్చు కాని కొంచెం మీకు అలా వడలే ఇక అంతే
కడవాలేదు
మ్మ్ మీకాడ మీకాడ కాదు ఎందుకు వాడతా నేను మీరు
పులిహోర రాజా
ఎందాక్క
పులిహోర రాజా అంటున్న
స్టార్ట్ చేసినంటే కథ వేరే ఉంటది ఇగ
ఆవు ఆవు ట్టాపిక్ డైవర్ట్ చెయ్
మొత్తం చికాకుంటదు పులీవోర మరి మనది
సరే గనీ నీ ద్యాన్డ్ అదండి ఏం ఆలోచించినవ్ ఫస్ట్ అది చెప్పు నాకు
డయాలసిస్ ఆ
ఆ
ఒకసారి మమ్మీని అడుగుతా
అ
అమ్మ ఊ ఇప్పుడు ఏమంటందో చూసి చేద్దాం
ఉం అదే చూడు మరి
కన్ దబ్బుణ సే సెట్టిల్ గావాలని ఉంటది గా
సెటిల్ కావాలి మెయిన్ అది కావాల్సి మనకి
అంత లాంగ్ లాంగ్ లాంగ్ చేసి మళ్ళా గాడికే వచ్చి మళ్ళీ ఇంటికానే ఉ శికాకు
చేసుకుంటే చేసుకో బీటికేసుకో ఇటు ఇదేసుకో అట్లా చేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు గను డిగ్రీ అంటే అరినే నా కోపం వత్తంది
ఉహ్
ఎంపీసీ తీసుకొని ఏం చెత్తరు అసలు
బీటెక్ చేసి ఏంది ఆ
ఏంపీసీలు తీసుకుని ఏం చేద్దామని తీసుకున్నారు అసలు ఒక తెలువది
ఉం
ఇన్ పీస్ అప్పుడు ఎంపి సి ఎ చెయాలి ఎం పి సి చేయపోతే సత్తరు బత్తరు ఎంపిసి అయితేనే మంచిది
లేపోతే కాదు
లేకపోతదు సదివినట్టే లెక్కకె రాదు అ ఈ సదువులో ఎమో మంచిగా స్పోర్ట్స్లా స్పోర్ట్స్ల పోయేటోన్నక్క నేను మంచిగ
పోతే మాత్రం కంపల్సరీ స్తది
అస్సలు నన్ను కనుక ఒకవేళ స్పోర్ట్స్ లోకి ఇడిచిపెడితే కొట్టు మంచిగా కొట్టుకొని వచ్చేటోడిని ఏదన్న ఒకటి సర్టిఫికెట్ ఒకటి మంచిగా వేసుకునేటోనీ ఒకటి
ఆ అటోఇటో సాయి గాడు కొట్టిండు
సాయిగాడు కొట్టిండు కానీ నాకు లేవు ఒక్కటి కూడా నన్ను మా సారు వాళ్ళు పట్టుకపోలేదు
మమ్మీ ఫోన్ నీకాడనే ఉందా
ఆ నాకన్న ఉన్నది
ఓకే
ఏది
ఎందుకులే వట్టిగానే అంటున్న
ఉ
త నా కా శరు కా
అదే చికాకు ఈ సర్టిఫికెట్లు ఉంటే స్టేట్ ఏదో ఒకటి
ఆ
ఇప్పుడేం లాభం
ఆమ్
అహ
ఇప్పుడేం లాభం ఇప్పుడేం లాభం లేదు
నెక్స్ట్ ఫోన్ కాల్ మీ వోళ్ళకే చేత్తఇగ మీ మీ చెల్లకే చేత కావచ్చు
చేసి మాట్లాడు
ఆ మా అసలు నాకు బూతులు వస్తయి అందుకే అసలు అలా చేయొద్దు అనుకుంటాన్న ఆ
మరి అంత అంత పచ్చి మాట్లాడతవా
అంత పచ్చి మాట్లాడను ఆ కొంచెం కొంచెం కోపం వచ్చినాయంటే ఆమెకు అర్థమైతది ఆడ శీను
ఆహ
ఆ ఆమెకు అర్థమైంది అంటె ర్యాంపు ఎక్కుతది ఆమె డైరెక్ట్
ఇంక
ఏం సినిమా చూస్తాన్నవ్ కాదు కాదు మమ్మీ ఫోన్ల ఏం సినిమా చూస్తున్నావ్ తాన్నావు
అది లవ్ కపుల్ లవ్ కపులో ఏదో
కపుల్ ఫ్రెండ్లీ.
కపుల్ ఫ్రెండ్లీయస్.
హూ.
అదే చూస్తాన. బావుంది అస్. నీ యాత్ సినిమాలు చూడాను అసలు నేను. అస అసలు నేను రేర్ కేసెస్ సినిమా చూసుడంటే. ఎహే అసలు నేను చూడనే చూడా. ఫస్ట్.
సినిమాలు చూడనే చూడవు. ఎవరి కోసమో సూత్తున్నావ్ ఎవరో చూడమంటేనే సూత్తున్నావ్.
వా ఆహ్.
ఎవరి కోసం చూస్తానే ఎవరు చూడమంటే చూస్తున్నావ్ అంతేనా.
ఏం ఎహే ఆగు అసలు నేను శిసు నాకు. టైమ్ పాస్ కాక నేను చూస్తాను. ఉక ఇంస్టాగ్రామ్ ఏం చూస్తావ్.
ఉహూ చూసి చూసి బోర్ కొట్టే చూసీనవే వత్.
ఆ అసలు నేను నీకు ఒక ముచ్చట చెప్పాలంటే నేను ఇన్స్టాగ్రామ్ లో రిళ్లు చూడా.
ఉమ్.
మెసేజ్. తేను.
మెసేజ్ చెప్తే మెసేజ్ చెప్పడానికే సూతవు.
ఉమ్ ఎవలుక్. తాగుతనే ఉంటారు.
ఆహ్.
మనుష్.
మమ్మీ ఫోన్ మమ్మీ ఫోన్ కి మెసజ్ మెసేజ్ వచ్చింది.
ఏం మెసేజ్.
చూడు.
డాటా లేదీంట్లా అన్లా.
తోపు వచ్చిందమ్మా.
ఏ మెసేజ్ చెప్తే నేను చూస్తా కదా ఓకే. ఖాళీ మెసేజ్ ఆ.
ఆహ్.
ఆహ్ ఓహో.
వాట్సాప్ మెసేజ్. హలో. బన్ను. హలో హలో